అ
హలో
హలో వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి మీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి హాయ్ అండి ఎలా ఉన్నారండి
బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఇంటికెళ్ళాలిని కొంచెం ప్యాకింగ్ చేసుకుంటా కూర్చున్నామండి.
ఓహో ఇంటిక వెళ్తున్నారండి ఆ. నేను లేదండి నేను ఇక్కడ బెంగళూరు లో పీజి లో ఉంటానండి. మాకు హాలిడేస్ లేవు. ఉ నేను అంటే సాటర్డే సండే వీక్ ఆఫ్ ఉంటుందా. ఇప్పుడు ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేద్దామ అని ఉన్నాను అంతే.
ఓకే.
మీరండి ట్రిప్పుల్కి వెళ్తున్నారా ఇంటికెళ్తున్నారా అండి.
ఈసారి అయితే ఇంటికే అండి ట్రిప్ అయితే లాస్ట్ వీక్ ప్లాన్ చేసాము. సో లాస్ట్ వీక్ వెళ్సి వచ్చాం కాబట్టి ఈ సారి ఇంకా లేదు.
ఎక్కడికి వెళ్ళినారండి లాస్ట్ వీక్.
తిరుపతి అండి. ఆ మా సైడ్ చాలా పెద్దగా పెద్ద టెంపుల్ అండి అది. సో అన్నికే.
బాగుంటుందా అండి దర్శనం అంతా.
చాలా బాగుంటుంది కానీ చాలా రష్ ఉంటుందండి ఇప్పుడు. లో ఆ అందరూ. స్తున్నారు తి తిరుపతి అనే కాదు మళ్ళీ తిరుపతి తర్వాత అరుణాచలం కూడా అండి.
అవునవున అవును నేను కూడా అరుణ అరుణాచలంకి వెళ్ళిననండి.
ఆ చాలా ఫుల్ రష్ ఉంటదండి. ఇన్ఫాక్ట్ తిరుపతిలోనే త్వరగా ఇది జరిగింది. ఆ దర్శనం కానీ అక్కడ అరుణాచల లో మినిమం మాకి ఒక. అంటే ఫిఫ్టీ వన్ అండ్ హాఫ్ అవర్ తీసుకుంది.
ఆ.
తిరుపతిలో ఒక హాఫ్ అన్ అవర్ లో దర్శనం అయిపోయిందండి. ఆ ఆ అవునండి. చాలా ఫుల్ రష్ మీరు ఎక్కడికి ప్లాన్ చేస్తారండి ట్రిప్స్.
ఇక్కడండి దేవరాయన్ దుర్గా అని ఉందండి ఇక్కడ ఇక్కడ అంటే బెంగళూరు దగ్గర. ఇక్కడ నుంచి ఒక సెవె సెవెంటీ కిలోమీటర్స్ అయితుందండి అంటే ముందు ఒకసారి వెళ్లేేసి వచ్. వచ్చాన అనమాట అదేమన్. అంటే అక్కడ నరసింహస్వామి ఉంటరు.
ఉ.
కొంచెం ట్రెక్కింగ్ ల ఉంటుందండి.
ఓకే.
ఆ ట్రెక్కింగ్ ప్లేస్ ప్లస్ నేచర్ అనేది. చాలా బాగుంటుందండి కొండ మొత్తము సో మనకు. క్లౌడ్స్ అనేవి ఇప్పుడు మీరు వినింటారు బెంగళూరు లో నంది హిల్స్.
హ.
అలాగా ఉంటుందండి పైన క్లౌడ్స్ అంతా.
హ.
బాగుంటుందండి. ఒకసారి పోయ్యేసి వచ్చాను అప్పుడు ఆ మా రిలేటివ్స్ తో అట్లా. ఇప్పుడు నేను మా కలీగ్స్ తో వెళ్తున్నానండి మా ఫ్రెండ్స్ అంటే మా. ఫ్రెండ్ ఉంది ఒక అమ్మాయి చైల్డ్ హుడ్ ఫ్రెండు. ఆ అమ్మాయి వాళ్ళ కలీగ్స్ వస్తున్నారా, ఇంకా అట్లా వెళ్తున్నామండి హలో హలో హామ్ హలో హలో ఆ